ఏం లేదు కానీ ఉగానే ఉన్నాం గాని మీరేం చేస్తున్నారు
మేము ఏమున్నది ఇప్పుడే గిన్నెలు పెట్టేసినాం పని చేేద్దామని చూస్తున్నా ఏముంది ఏం లేదు
పిల్లలు స్కూలు పోయి వచ్చిండ్లా
చె చ్చీరు ఏం విశేషాలు చెప్పు ఈ సంవత్సరం ఏ రెట్లున్నది
ఇ ఎరా ఈరు ఏ ఇయర్ అనీ సమ్మర్ పిల్లలు బాగా కొంచెం హెల్తీగా ఉండలేరే
అవునా
ఆ తోలి తొలి ఏకాదశి ట్రిప్ గురించి మాట్లాడుకున్నాం
అవునా సరే మాట్లాడుతున్నా
తొలి ఏకాదశి ఫస్ట్ ఫస్ట్ పండుగ కదా మనకు రీసెంట్లు చేప్పండి ఫస్ట్ ఫస్ట్ పండుగ ఆదాయే
అవునావును ఇంకా సాది కాలేదు కదా అది ఉగాది ఉగాది అని అందరూ అనుకుంటున్నారు కదా
మనం టాపిక్ అనేది పండుగల గురించి కదా మాట్లాడుకునేది అందుకే అంటాన్న
అవునా పండుగులగురించి పండుగుల గురించి మాట్లాడుకోవచ్చు అదే ఈ పండుగ గురించి మాట్లాడుకుంద ఈ ఉగాదికి అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి కదా హు ఏమేమీ ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తారు కదా వీట్లా అవి చేయడం దాని గురించి మాట్లాడుకుందాం
ఉగాది పచ్చడి ఏమున్నది ఆరు రు పచ్చడి మామిడి పూత మామిడి కాయలు ఆ కారం, ఉప్పు, చింతపండు ఇవన్నీ ఏస్తారు కదా ఏసి బెల్లం రన్నీ పచ్చడిలా వేసి భక్షాలు జేసి మామిడి తోరణాలు పంది అది దర్వాజులో కట్టుకొని వా వాహన వాహనాలు వాహనాలూ కడుక్కొని వాటిని శుభ్రంగా నిమ్మకాయలూ మామిడా తోరణాలతోనే అలా
నిమ్మ నిమ్మకాయలు పువ్వులు నిమ్మకాయలు అంత ఉండదు గాని ఇప్పుడు మామిడి ఆకులు వేపాకు ఇంకా పువ్వులు అవి పెట్టి అలంకరిస్త గాదా
హు
మళ్ళీ స్తారు మళ్ళా ఇల్లులు కడు ఫస్ట్ నీట్ గా శుభ్రంగా ఉంచి పచ్చడి తయారు చేస్తారు
అవును అందరు స్నానాలు చేసి
దానాలేసి జేస్తరు
అ కొత్త బట్టలు కొత్త బట్టలు వేస్తుంటరుఏదన్నా కొత్త పొలాల పని చేయాలన్న కూడ ఆ రోజు
హ అవును ఎడ్లన్ కడగడం ఎడ్లన్ కూడా కడుగు త్తర్ కదా హడ్ళలను కడుగుతారు బర్రలను కడుగుతారు మళ్ళా కొత్ త్తగా పొలాల దగ్గరికి వెళ్ళి ఏదో ఇట్లా మంత్రి ఇస్తారు కదా విష్కనేయ ఇప్పుడు దేవుని దగ్గర పెట్టి పూజించ ఛీ అది చల్లోస్తరు కదా ఏదో ఒకటి ఇప్పుడు మంద ఏదో ఒకటి అట్ల పెడతారు పెట్టి దాన్ని కొలాల గల్సె స్తారు కదా ఉప్పు
మ్
పలాల్ ఇది అల్లోస్తది మళ్ళా ఇ దున్నడానికి
అ ఏదన్నా మంచి ఏదన్న మనకు సం పాలన అయినా గానీ ఏదన్న గావాలన్నా కానీ ఫస్ట్ ఫస్ట్ ఆ పడుగ ద్వారా మనకూ కొంచెం డె వాలపైమెంట్ అనేది వస్తే కొంత సంవత్సరం మంచిగా ఇగ ఫలిత తం వచ్చిందని అను
అవునవును ఇప్పుడు ధాన్యాలు ఇవి ఉంటయి కదా పల్లి అయిన పెసరు పెసరికాయ పల్లీలు మ్ ఇంక ధాన్యం ఇంకవన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు కదా అవి కొన్ని అవి కొన్ని వేస్తారు కదా హలో హలొ హలో హలో హలోయ్ అయ్యో ఉహు హలో
లో
ఏమైంది కట్టే అసలు మాట్లాడతలెవ్ ఆ వాయసు కట్ ట్టయితాంది హలో ఇనవాడుతాంది హలో వినవడట్లేదా హలో హలో హలో హలో వినవడత లేదా ఏంటి డాడీ ఎవరుకొనిచ్చిరు హలో హలో హలో హలో హలో అక్క హలో హలో
హలో
హలో
హలో హలో
హలో హలో హలో హలో హలో మీ మమ్ిన ఉని అనుపోవ మమ్ని ఉని అను పోవ కైసల్లో మదక్కరా
అగ ఛీ ఆ యా
హలో హలో హలో
హలో
వినవడతలే
హలో సీస్ మాట్లాడండి కాల్ మాట్లాడండి మీదే మళ్ళీ డిస్టర్బ్ అయితది కాల్ మిస్ అయితే
కాల్ మిస్ అవుడుగా ఇనవాడతా లే అసలు సక్కగా నీకూ హలో హలో ఏంటి పాల